సార్
మీరెట్లా ఉన్నరు ఆ బాగున్నామండి మీరెట్ల ఉన్నరు
సార్ మేము గూడా బాగున్నాం సార్
ఆహా ఇంకా ఏం చేస్తాళ్ళు మీర్
సార్
అవును దిన్నా అండి మీర్ తిన్నారా
ఆ నేను ఇప్పుడే తిన్నాను సార్ జస్ట్ నౌ సార్
ఉమ్ హ్
మీర్ తిన్నారా సర్
ఆ
మీరు తిన్యరా
ఏం ఆ మేము కూడ దిన్నామండి
ఏం కర్రీ చేశారు సార్ మీరు
హా అండి
మీరు ఏం కర్రీ చేశారు సార్
మేము ఇప్పుడైతే బెండకాయ చేసామండి
మీరు ఇష్టంగా తింటారా సార్ బెండక్
బెండకాయ
మీరు ఇష్టంగా తింటారా సార్
అవునా నాకు బెండకాయ అంటే బాగా ఇష్టం అండి
అవునా సార్ దాంతో పాటు తొ కలుపుకొని తింటే చాలా బాగుంటది సార్
అవునవును మరి మీరేం చేసారండి
మేము టమాటా కర్రీ చేశారు సార్
ఆహా మా చాల
మ్మ్ ఇంకా చెప్పాలె స సార్ మీరు సార్ ఎలా ఉంది సార్ మీ దిక్కు వెదర్ ఇప్పుడు ప్రస్తుతానికి
మాదిక్కు ప్రస్తుతంగా ఇప్పుడు గాలి నడుస్తుందండి ఆ ఇయాల వర్షం రాలే అండి గాలి వస్తుంది పుల్ అంతే
అవునా సార్ మాదికి అలా పొద్దుగన్న నుండే ఏం వేడి ఉండే సార్ ఇప్పుడు జస్ట్ నవ్వు కొంచెం గాలి వస్తుంది సార్ ఇ కూడా చాలీ వే చాలా అంటే చాలా వేడిగా ఉండేది సార్ మాకు
అవునా ఆహా క కయి
కబడ్చచోరి
ఏమండి
కొంచెం జరిగి మాట్లాడండి డిస్టర్బెన్స్ అవుతది
ఈ కొంచెం పిల్లలు అల్లరి చేస్
అవును సార్ మీరు జరగండి అంటున్న అక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు డిస్టర్బెన్స్ రావద్దు మాట్లాడేటప్పుడు
డి
మరి ఇంకా సార్ ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు
ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదండి బయట వాకింగ్ చేస్తున్నామండి
అవునా తిన్నది అడిగేస్తున్నరండి మొత్తానికి
ఆ మొత్తం ఇగా అజం కావాలి కదా డైజెషన్ అయ్యి
దాని వల్ల డ్యూటీకి వెళ్ళారా మరి మీరు
ఇయాల ఎల్లానండి ఇయాల మధ్యాహ్నమే వచ్చానండి
డ్యూటీకి వెళ్లి వచ్చారా మ్మ్ సరే ఎలా ఉండే సార్ ఇయల వర్క్ మరి ఎవరో
ఇయాల వర్క్ బాగా హార్డ్ ఉండే మాకా కంపనీలో వేరే వేరే అంటే పెద్ద పెద్ద సార్లొచ్చిర్రు
మ్మ్ ఏం చేశారు సార్ వాళ్ళు
ఇయాల తొందరగానే వచ్చేసిననే అండి నేను ఆఫీస్ కెళ్ళి అంటే టు టూ థర్టీ వరకు అచ్చేసిన మధ్యాహ్నం
ఎందుకు సార్ ఇవాళ తొందరొచ్చారు
ఈ మీటింగ్ అంటే ఆఫీస్ లో కాదు బయట మీటింగ్ ఉండే గదా
ఊహు
అ ఈయల హెడ్ఏక్ ప్రాబ్లమ్ బాగా అయితుండె అయితే
అవునా సార్
సార్ తోని పర్మిషన్ తీసుకొని నేనూ ఎళ్ళానండి
ఊహు
ఊ
ఊహు సార్ డైలీ ఎన్ని మార్నింగ్ ఎన్నింటికి ఎళ్తారు సార్ మీరు
నేను డైలీ మార్నింగూ బస్ కిలో అంతే బాగా లేటె అయితది గానీ నేను సెవెన్ థర్టీకి బస్సంకే ఎళ్తాను ఆఫీస్ కి పోయేవరకి నైన్ అయితదండి
ఊమ్
ఊ
మళ్ళ ఈవినింగ్ అస్తారా సార్ వెళ్ళి
ఆ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఇంట్లో ఉంటానండి
అయితే మధ్యలో లంచ్ బాక్స్ తీసుకువెళతారా సార్ లంచ్ కి
ఆహా కాదు ఇక్కడ మాకు క్యాబిన్ ఉంటది కదండి ఆ క్యాంటీన్ క్యాంటీన్ ఉంటది ఊ
క్యాంటీన్ల తింటారా సార్ మీరు
అవునండి క్యాంటీన్ లో ఇత్తారు గదా
ఊమ్ క్యాంటీన్ల ఏం తిన్నారు సార్ మరి ఈయల
ఆ యా పప్పు చారు ఇంకా ఆ పెరుగు తిన్నానండి
పప్పు చారు తోని పెరుగు తిన్నారా సార్
ఆ
ఎలా ఉండే సార్ కాంబినేషన్ బాగుండేనా
ఆ బాగుంటది ఆళ్లు ఇక్కడ మన కేరలోళ్ళు వొచ్చి అండుతారు కదా
ఊ
ఊ అవునవును బాగా చాలా వండుతారండి ఊమ్
మరి ఇష్టపడతారా సార్ తినేందుకు
అవునవును ఇష్టపర్తారు
ఊమ్
హా
ఊహు ఇష్టంగా తింటారా అండి మొత్తం కి డైలీ తింటారా సార్ మీరు మధ్యాహ్నం క్యాంటీన్ లోనే
హా అంటే ఆ మండే ట్యూస్డే వెడ్నెస్డే కంటిన్యూ ఉంటది కదా డ్యూటీ
ఊ
అప్పుడు అక్కడనే తింటాను థర్స్‌డే ఫ్రైడే నేమో
ఉమ్మ్
ఆ ఇగ ఇంటికి అస్తాను ఒక్కొక్కసారి లేకపోతే బయట్ ట దీంటనా ఉమ్మ్
క్యాంటీన్లు ఏం సార్ చికెన్ అండుతారా క్యాంటీన్లు ఎప్పుడైనా
ఇప్పు సండే సండే వండుతారు గదండీ సండే హాలిడే ఉంటది ఒక్కొక్కసారి ఉంటే ఇప్పుడైనా సార్లు పిల్తాలు జూడండి
ఉమ్మ్
ప్రాజెక్ట్ కోసం అట్లా ఉమ్మ్
ఉమ్మ్ కోడుగుడ్లు ఏమన్నా కర్రీ జేస్తారా సార్
అవునవును జేస్తారండి గది ఫ్రైడే ఫ్రైడే ఇస్తారు
కోడుగుడ్లా మీ క్యాంటీన్లా ఏం దొరుకుతాయి సార్ మీ క్యాంటీన్ల ఇంకా
మా మా క్యాంటీన్లా ఇంకా టీ దొరుకుతది కాఫీ దొరుకుతది
ఉమ్మ్
ఇంకా గాదేమంటారు మన బిస్కెట్స్ గావన్నీ ఇస్తారు
ఉమ్మ్
ఉమ్మ్
సార్ స్నాక్స్ మధ్యాహ్నం టైంలో మేబీ మీరు సిక్స్ థర్టీ వరకు ఉంటారు కదా మేబీ ఫోర్ థర్టీ టైమ్ లా త్రీ థర్టీ ఫోర్ టైమ్ లా ఉఫ్ స్నాయాక్స్ ఏమన్నా ఇస్తారా
అవునవును ఇస్తారు టీ ఇంకా బిస్కెట్స్ ఇ ఇన్ తారండి
ఉమ్మ్
ఆ
ఆహుమ్ మీరు తాగుతారు అసాట్
ఆ అండి
మీరు టీట్ టీ తాగుతారా సార్ మీరు కొంచెం జరగండి సార్ పక్కాకి ఇటు రండి మీరు ఇటు జ జరగండి పిల్లల దగ్గర నుండి జరగండి సార్ మీరు మీరు జరగండి సార్ ఆడ ఇలా డిస్టర్బెన్స్ కావద్దు కాలు ఎప్పుడైనా మీది
ఓకే అండి
ఉమ్ మరి మీరు అక్కడనే ఇంకా ఉంటున్నారు జరగండి సార్ ఆడునుండి మీరు
ఆ జరిగాం జరిగామండి
ఉమ్మ్ ఇంకా సార్ మీరు చెప్పండి మరి సార్ ఎలా వెళ్తారు సార్ నడుచుకుంటా వెళ్తారా క్యాంటీన్ కి
ఆహా కాదండి నేను యాక్చువల్గా రాపిడో బుక్ జేసుకుంటు వోతాన్
లేదు సార్ మీరు ఇప్పుడు ఆఫీస్ కి ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్తారయితే
ఆ కాదు నేను ఆఫీస్ కి నేను నా బండి ఉంటే ఇగా బండినే తీసుకుంటా
ఉమ్మ్
లేకపోతే ఒకోక్కసారి బాగా దూరం అయితే సఫర్ జేయపోక లేకపో పోతే నేను రాపిడో బుక్ జేసుకుంటాండి
ఉమ్మ్ ఎంత రాపిడోడు ఎంత తీసుకుంటాడు సార్ మీకు
ఇప్పడు దాయి ఇప్పుడైతే ఫ ఆ ఫార్టీ ఇస్తే వాళ్ళు ఇంక రేటు రాదంటరు బుక్ జేయరు ఒక మళ్ళీ ఇంక ట్వంటీ థర్టీ అట్ల ఇత్తే అస్తరు అంటే మొత్తం సిక్స్టీ టు సెవెంటీ రూపీస్
కానీ ఇక్కడ సార్ ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ తె రేట్ చూపెడుతది కదా మీ మొబైల్ లనే, రాపిడో యాప్ కు మనం బుక్ చేసినప్పు అప్పుడే మనక్ రేట్ చూపెడతది కద సార్
అవున్ చూపెడుతది కనీ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పైసాలని ఇయ్వాలి గదా
ఎలా ఇస్తారు సార్ ఎక్స్ట్రా కూడ ఇస్తారా మీరు
అవునవును దాని మీద ప టెన్ రూపీస్, ఫిఫ్టీన్ రూపీస్ గట్లా ఎక్కువ ఇయమంటరు వాళ్ళు
ఎందుకు అడుగుతరు సార్ ఆల్, నేను గూడ హైదరాబాద్ ల ఉంటాను గాబట్టి మాగ్గుడ అడగడం వచ్తది గద ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు ఫోన్ పే జేయాల లేకుంటే క్యాష్ ఇచ్చేయాలి రాపిడో బుక్ జేసినప్పుడు ఫస్టే మనకి రేట్ అనేది చూపెడతది మన ఫ ఫలానా లొకేషన్ నుండి ఏ లొకేషన్ కి వెళ్తున్నామో ఆ లొకేషన్ కి మనకది రేట్ అనేది కన్ మనకి ఆల్రెడీ చూపిస్తది ఒక దాంట్ల ఒకొక్సారి తక్వ వస్తది ఒకోక్దంట్ల ఎక్కువస్తది చూపెడతది దాన్ని జూసే మనం బుక్ చేసుడుం ది మరి మీరు ఫ్ ఫిఫ్టీన్ రూపీస్, ట్వంటీ రూపీస్ ఎక్కువ ఇస్తున్నారు మరి మీరు ప్రస్తుతానికి
అవును లోపలకి ఎ ఎక్స్ట్రా పైసలు ఇత్తెనే ఆళ్ళు బుక్ జెసుకుంటరు లేకపోతే రాదు
ఎక్స్ట్రా అలా ఎలా చేస్తరు సార్ మీకు బుకింగ్ లో వస్తది కదా సార్ కాదు సార్ మీరు బుక్ చేసే మూమెంట్లనే మీకు తెలుస్తది కదా సార్ రాప్ ప్పుడుదాక ఎంత అయితుంది ఏంటిదని మీకు ఆల్రెడీ మీ యాప్ లనే చూపెడుతది. మీరు మీ లొకేషన్ ల ఎక్కడ వెళ్ళారో అక్కడ నుండి ఎక్కడికి పోతున్నరో దానికి రేట్ అనేది ఫస్ట్ ఎ చూపెడుతది కదా సార్ అప్పుడే మనం బుక్ చేయల్సే కదా సార్ అంటే మీకు రాపిడో బుక్ చేయడం రాదా సార్ కరెక్ట్
ఆ
అవును సార్
ఆ
ఉమ్
ఇంక జెప్పండి
అదే సార్ ర్యాపిడో మీకు ర్యాపిడో యాప్ లా ఫస్టే చూపెడుత్ తది సార్ అది ఫస్ట్ ఎ చూపెడుతది మనకి ఎంత రేట్ అవుతుంది మన లొకేషన్ ఎక్కడికి పోవాలే ప ఫలానా ఇక్కడ నుండి ఆ ప్లేస్ కు పోతే ఎంత రేట్ అయితుందని ఫస్ చూపెడుతది సార్ అది, దాన్ని బట్టే మనం పోవాలా లేద అన్నది చూసుకోవాలి రేట్ అనేది ఇంత రేట్ అవుతుంది ఏంటిదన్నట్టు చూసుకోవాలె సార్
అవునవును
థ్యాంక్ యూ సార్ చాలా బాగా మాట్లాడారు మీరు, చాలా చాలా చాలా థ్యాంక్ యూ సార్
నుకోండి ఓకె నండి